హలో హలో ఎక్సైజ్ మీ హలో హలో హలో
రేయ్ చంప పగల్ కొడతా
హలో
వె ఏం చేస్నా వె
గాలికి కుచ్ చున్నా ఆరేసుకుని ఆ నువ్వు కూడా అయితే చూసుకున్నాం బూతులు ఎంతసేప్ మాడు కోకోనుంట్
ఓకేరా తిన్న తిన్నావ బుజ్జి
లేదు బంగారం మేయ్ మాది లవర్స్ కూడా అలా కూడా మాటాడు కో కూడ్దు జన్రల్గ మాట్లాడుకోవాలి
నావా
ప్రొఫెస్నల్గా
భోం చేసారా
లేదండి ఇంక మీరు
లేదండి మేమ్ బయట్కి కొచ్చి ఫుడ్ తీసుకోనెల్ తున్నాం నేను నా ఫ్రెండ్
అవునా ఎందుకండి అక్కడ పెట్టలేద పీజీలో
పెట్టారండి ఎగ్ కర్రీ అని చెప్పేసి మా తినబుద్ధిగాల నో ఎగ్ కర్రీ ప్చ్ ఎగ్ కర్రీ
ఓకే
ఇంట్రెస్ట్ లేదని బయ్ట్ కొచ్చి పొరాటా వెజిటేబుల్ రైస్ తీసుకుని వెళ్తున్న
అవునా పునుగులు పున్ పునుగులు బాగుంటాయ్ పునుగులు గట్క్ పోయ్ రాదు
పునుగులు ఎక్కడా లేవు సాయంత్రం వస్తయి పునుగులు ఓకే పంపిస్తాము.
పంపియండి ఇప్పుడు రాకపోతే
యానివల్ జరిగింది అంట ఎలా ఉంది యాన్వల్ డే
మిమ్మల్ని స్పెషల్ గెస్ట్ గా పిల్చారంట మీర్ రాలే
ఆహా మేమ్ రాలేదండి మమ్మల్ని ఎవరూ పిల్సలేదు
చ్చుగ పిలిచారు మిమ్మల్ని
ప్రోగ్రాం అంతా నీది జైశ్రీ ది లతగారిదేనంటా
పడి పడిన అమౌంట్ మే ఆ ఎంతొ
ప్రోగ్రామ్ అంతా మీది లత గారిది చాందిని గారిది, అం లతాశ్రీని ఫోన్ అంట లిప్ట్ చేయమను
ఆ అమ్మాయి బిజీగా ఉందంట. ఎత్తేసింది లేండి ఇంకేమి హలో హలో
హలో
హలో
ఆ చెప్ప చెప్పండి.
చీఫ్ గెస్ట్ గా పిలిచారు మీరు రాలేదని చెప్పేసి శివ్ శివ సంకేత్ సార్ మా డైరెక్టర్ సార్ చాలా హట్ అయ్యారు.
అవునా
ఊ వచ్చింటే బాగుండు వచ్చింటే ఏమీ బా జరిగింది ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది అసలు మీకు ఫేవరెట్ ఫుడ్ పెట్టారు బిర్యానీ విత్ ట్రైత
ఆ రెండు తప్పింకేం పెట్టలేదు కదా
ఉ పెట్టారు పెట్టారు సాంబార్ అన్నము నీళ్ళ సాంబారు మెత్తటి అన్నము.
ఆ తొమ్మిదందలు ఉంటే హ్యాపీగా పోయి హ్యాపీగా ఆ తొమ్మిది వారాలు బిర్యా అది ఫ్రైడ్ రైస్ తినొచ్చు.
అవును మేం పది వారాలు తింటం. పది ఆదివారాలు
ఊ
ఏం చేద్దాంలే ఇంక అయిపోయిందేదో అయిపోయింది. సో చెప్పండి లాస్ట్ మినిట్ వరకు డబ్బులు కట్టను నేను
ఏ లాస్ట్ మినిట్ వరకు
ఇంగ పిలుసు స్తా యాన్యువల్ డేకి సస్ ఇప్పుడు సస్తారా డబ్బులు కడతారా అన్నప్పుడు తప్ప ఏం కట్టాను నేను డబ్బులు ముందే డబ్బులైనా కట్టండి లేకపోతే సావన్నా సావండి అంటే కడతా డబ్బులు లేకపోతే కట్టను. మీరంటే రిచ్ కిడ్స్ లే కట్టేస్తారు ముందే లతనే సిగ్నల్ లేదా
ఇటికస్త
అయిపోలేద టైమ్ ఇంకా మళ్ళీ చేసున్న బ ఎంత చేసిన రెండైందిగా
ఇంకా అవ్వలేదు.
ఎవరు సేత్తారు ఉ ఇంకేంటి తిన్నారా ఇంకా వెళ్తూ ఉన్నారా. పైకి వెళ్తన్నారా పైకి ఎందుకప్పుడే ఆ ఏజ్ అవ్వలే
పగల కొడతా
అలా అనకూడదు ప్రొఫెషనల్ గా మాట్లాడు
ప్రొఫెషనల్ లేస్తం ఇంకేసారమన్నా దూరిండా ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ అని వస్తా ఉన్నా
చ సూర్యా గారు కలవరిచ్చాడంట కద నిన్నే ఆ పాప ని
అబ్బా నిన్ను వాళ్ళని కలవరించుంటాడు
అంత లేదు మేముటి ఉండేది మీరు ఏడున్నారో ఏమో
క్ష ఉంటడి సార్ నేనే ఉంటాప్పుడమ్మా అడు మల్లిపోయటప్పుడుషల్ కాతాయినే ఇష్ట
కాత్యాయని ఆ అదే కద ధాన్
ఆ ఎన్ని సార్ లే పేరు జలజాక్షి సార్ అని చెప్పిన మర్చిపోతాడు జలజాక్షి అంటే ఎవరు జలజాక్షి అంటున్నాడు మళ్ళీ
బ చచ్చిపోయాడు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి అని
క్యా
న ఎన్ని కాడు ఉంది వదాను నెంబరు ఎందుకు లేదు ఆ ఎమ్మీ నిన్న మెసేజ్ కూడా పెడితే ఎప్పుడో
ఇంకా చెప్ప పాల్ర
నువ్వే చెప్పాలరా ఏం చేస్తన్నారు పక్కన ఉన్న బర్రే
పక్కన ఉన్న బర్ర ప్లేట్ తీసుకుంటాంది
ఇప్పుడు తినాలే
పచ్చి ర అది ఆ తినాలి కదా ఇప్పుడు తప్పదు
మరి తినేసి
హమ్ చెప్పింది లతశ్రీ
హాట్స్పాట్ ఆన్ చాయ్ చల్ న
రాజేశ్వరీ అయి వందైనా వదులు కంట్ మీరు రాజేశ్వరి
హలో చెప్పాలి ఏ విధంగా సాయపడి లక్ష రూపాయా అదే నాకు వడీతో సహా రూపాయలు ఇవ్వండి మీరే పుణ్యం కట్టుకుంటా పుణ్యం కట్ కట్టుకోండి
హమ్ మీ ఫ్రెండ్ మ్
ఆ అమ్మాయి కొంచం డిస్టర్బెన్స్ పిండి పక్కకు దొబ్బే మ చెప్పంట
హలో ఎక్స్క్యూజ్మీ డిస్టర్బెన్స్ అంట చాందీని గారికి ఫ్రెండ్స్ ఎ కధ
ఇంకేమ్మే ఏం చేస్తన్నారు అందరూ ఎట్లుంది మీ
తింటా ప్రొఫెషనల్ గా మ మాట్లాడు
కాలేజ్ కి
తిన్నావా ఐ విల్ ట్రై మై బెస్ట్
ఎందుకు అంత బెస్ట్ గా ట్రై చేయడం ఓహో ఆ అమ్మాయన్ని పర్సనల్ విష్ మాటోద్దని మా
నిన్న ఏమైంది తెలవ నేను పర్సనల్ విషయాలు మాట్లాడదాని చెప్ప అంతే లాస్ట్ వన్ డాన్స్ చేయలే మన క్లాసోళ్ళు
స్టేజ్ మింద
క్క తెలియకుండున్నావు మేము డ్యాన్స్ చేసామో లేదో కూడా నీకు తెలీదు
డ్యాన్స్ తెలిదు నేను నేను ఆడున్నాను లేను అసలు నేను రాలే నిన్న ఊ
మ్మ్ హు
ప్రొఫెషనల్ చాందిని నిన్న వచ్చిండదు ఎవరో
చిల్లర్ మోఖంది
అవును చిల్లరి బ్యాచ్ కోసం వచ్చింది.
మ్మ్ చూడు టైం అయిందేమ్మో
చూడ్ నీ దాన్ట్లోనే నెట్ టెన్ మినిట్స్ ఒక కట్ జెయ్ అయిపోయిందిలే కట్ జెయ్
యాడయ్యింది మే
ఇంకేం అయితే చెప్ ప్పు స్పీకర్ ఉన్నింటుంటే బాగుండు దీనికి చౌకాడే పెట్
ఓ అద్ అదే వచ్చును బాధా
ఆ
మ్మ్ వెజిటేబుల్ రైస్ సూపర్గా వుంది తింటాం వెజిటేబుల్ రైస్ తింటా ఉంటే ఇంకా స్ స్పైసీ స్పైసీగా ఉంది మ్ హ్మ్ ఒక వారం వెజ్ హో
అవును నిన్న ఏది గొడవ జరిగిందంట
ఎవరెవరు కి ఎవరెవరుకి
కష్టం లో కేష్ మ్యాటరు
అవునా గా లోకేష్ ని శేఖర్ సారు షర్ట్ పట్టుకొని లాక్కొని పోయాడు బయటకి
ఆహ
ఆ అది మేము బయట వాటర్ కోసం వెళ్లినప్పుడు చూసాలే
అవునా
ఇంకా దాంతో పాటు ఇంగ ఆయన వెం కీ సారు ఇంకా వెనకాల రాము స్ సరు వీళ్ళందరూ పోయారు బయటికి హుమ్మ్ మరి ఏం జరిగింది తాగేసి వచ్చాడో ఏం చేసాడో మరి
అటు అనుకుంటే మన బాయ్స్ బ్యాచ్ బ్యాచ్ తాగేస్తున్నారు
ఆ మరి ఆ ఏ మ్యాటర్ జరిగిందో
హుమ్
ఎత్తం
చూద్దామ తెలుస్తయ్ మనదాక ఒస్తే
హుమ్మ్ కష్ట మ నాకే లాస్ట్ ఒచ్చేది అందరికి తెలిసిపోయినాక మనకి తెలుస్తాయి అన్నీ ఎప్పుడు అంతే మా బ్యాజ్ ఇంకా ఇంక వరస్ట్ కస్ట్ తంగా లాస్ట్ మినిట్ లో తెలుస్ ఓ ఎమ్మ అనుకోవాలి అందరు కలి చేసాక ఆ ఓ మే ఇది మాకు తెలిసింది మే అంటే ఏది ఇప్పుడు తెల్సిన్దా మాకు ఎప్ మాకు కూడ తెల్సింది అంటారు అట్టుంటాయి మన కాలేజ్ క్లాస్ విషయాలు
హుమ్
ఒక్క సెమ్ అంతే మేము కూడా బయట్ కొచ్చేస్తాం
వచ్చెయ్యండి ఇంకా ఏం చేస్తారు హాస్టల్ లో ఉండి బోరుగా హుమ్మ్ ఆ హుమ్మ్ ఇదేంది ఇరవై ఫ్ ఫోన్లు మాట్లాడితే వస్తాయంట డబ్బులు ఇప్పుడేం రావంటే
ఆ ఇరవై ఫోన్లు మాట్లాడాలి
ఇరవై ఫోన్లు మాట్లాడితే రొండు వేలు కతం అమలత్త వాళ్ల్ళ కాల్ కట్టేదిన డబ్బు సత్త నెట్ బాలన్స్ లేదు
బ్యాలన్స్ లేదంట పిల్లకి డబ్బులు బ ఇవంట నువ్వు ఫోన్ మధ్యలో కట్ చేసావని కట్ చేయి కట్ చేయి